హలో వినిపిస్తుంద హ్యాపీ ఉగాది
మీ కూడా ఉగాది శుభాకాంక్షలు
తిన్నారా
తిన్నం చాయి తాగినం గుడా భక్ష మాకు ఈరోజు భక్షలు చేసింది మా అమ్మా ఇంటికి వచ్ వచ్చినా అన్నమాట హాస్టల్ అ వేసింది ఏమేమో చేసింది ఇంకా భోజనాల
ఆహా
మీరేం చేసుకున్నారు మరి ఇయాల
ఏం కూర వండిర్రు
ఇయ్యాల పులిహోర చేసిరు పప్పు చారు అవునా ఉగాది పచ్చడి ఎట్ల చేస్తరు మీరు
ఆ చింత పండు నానబెట్టి ఈ ఐదు నిమిషాలు బచ్చాలు ఉగాది పచ్చడి నా బెటి చి ప చింతపండు నానబెట్టి మాడి కాయల్ ఉంటేగా మాడి కాయ
ఆ మాడి కాయలు
మాడి కాయ కోయాలే తర్వాత వేప పువ్వు చిన్న ముక్కలుగా పోయాల ఆ మనకునచ్చినటిగా ఆ మళ్ళీ బెల్లం బెల్లం ఉంటే బెల్లం వేయాలే
చక్కెర ఉన్న చక్కెర కూడా వేసుకోవచ్చు కదా
ఆ మళ్ళీ వేప పువ్వు ఉంటది కాది
వేప పూ ఆ వేప ఆకుది పూత వస్తది కదా ఇప్పుడు
ఆ అదేసి ఆల్ మిక్సింగ్ చేసి కల్పుకుని తాగాలే
అంతేనా మేము ఎలా చేసుకున్నాం చెప్పాలా మీకు
ఉమ్
మేమేం చేసినాం అంటే చింతపండు నానబెట్టింది మా అమ్మగారు ఇంకా మామిడికాయలు కోసినం చిన్న చిన్న ముక్కలు జీడిపప్పులు కిస్మిస్లు ఇంకా కా కారం కొంచమే ఉప్పు కొంచెం కారం ఇంకా గసగసాలు అందులోనే అన్ని వేసుకుంటేనే టేస్ట్ బాగుంటది అనమాట మామిడికాయలు ముక్కలు ఇవన్న ఇవన్నీ వేసుకుంటేనే మంచి ఆ బెల్లం వేసుకోవచ్చు మేము బెల్లం వేసుకుంటాము చక్కెర వాడము ఇవన్నీ కలుపుకుంటేనే ఉగాది పచ్చడి అవుతది
ఆ బెల్లం గసగసాలు కూడా వేయ్యాలే
ఆ చెప్ అదే అండి నేను చెప్పినా కదా మా దగ్గరగా చగ్గ గాసాగాసాలేసిరు అయితే చెప్తున్నా మీకు గసగసాలు కూడా ఇసినాంమని
ఉమ్ తిన్నార మరి
తిన్నామండి ఇలా మాకు పప్పు చారు చేసింది భక్ష్యాలల్ల చ పప్పు ఉంటది కదా అండి ఆ పప్పు ఉప్పు తోటి చార్ చేసిర చాలా బాగుంది మీరు చేసుకుంటారా అట్లా
మేము ఇయ్యల మటన్ చేసినం మటన్ తింటాం
ఉహు మటన్ మటన్ మాకు మా తెలియదండి మటన్ ఏట్లా చేస్త
ఆ సేమ్ చికెన్ లెక్కనే కానీ ఎక్కువసేపు ఉడుకుతది మటన్
మటన్ కూర అ ఉంటాయి కదా అడిగ అందుకే కావచ్చు
ఆ
బొక్కలు గట్టిగా ఉంటాయి కాబట్టి మెత్త చాలాసేపు ఉడకబెట్టాలా
అంతే మటన్ చికెన్ ఎమ్మటె ఉడుకుతది
ఉహు ఎట్లా చేస్తారండి మటన్ కూర
ఆ ఉల్లి ఫస్ట్ పోపుకి ఉల్లిగడ్డలు పచ్చి మిర్చేసి తర్వాత మటన్ కి ఆ అల్లం పసుపు ఉప్పు కారం అన్ని మిక్సింగ్ చేసి ఆ నూనె వేడయినాక అల్ల ఎయాలి ఇక ఉడకబెట్టాలి గ ఇట్ల కల్పు కల్పితవు కల్పుతూ ఉండాలి
అవునా మేమేమో మటన్ అవన్నీ చేసుకోము అన్నమాట
చార్ లెక్క కావాలంటే కొన్నిన్ని నీళ్ళు పోసుకోవాలి ఉడికినంక మటన్ ఉడికినంక
మేమేమో మటన్ అవన్నీ చేసుకోము ఓన్లీ పప్పు భోజనమే మా ఇంట్లో ఈరోజు
ఉగాదికి
హ్మ్ ఉగాదికైనా ఏ పండక్ కైనా మేము పప్పు భోజనమే తింటాం అన్నమాట
ఎందుకు దీప్ పాలకైనా అట్లనేనా హోలీకి
హోలికైనా కూడా మేము చికెన్లు మటన్లు గుడ్లు అవి తినం అన్నమాట ఆ
దసరా
దసరాకి కూడా తినమండి ఇంకా దీపావళికి నోములకి ఏ సంక్రాంతికి ఏ పం పండకి మా ఇంట్లో మా నాన్న వాళ్ళు తేరు అనమాట మా తాత వాళ్ళు తేరు మా నాన్న నమ వాళ్ళు తేరు మేం తెచ్చుకోలే మరి మా తరం కూడా తెచ్చుకోమన్నమాట
ఆహా
మీ ఇంట్లోనేమో మంచిగా పండగుంది మిగతా రోజులు కూడా తినవండి పండుగ రోజే తింటలేమండి పండగ లేకుండా ఆదివారం రోజు ఎలా తింటామండి తినము మేము
ఆహా మీరు బ్రాహ్మణ్స్ అనుకుంట
కాదు కాదులే కానీ తినం అట్లా
ఆహా
కులం ఏముంది లేండి గానీ తినము
ఎగు
ఎగ్ కూడా తినమండి గుడ్డు తినము మటన్ తినము చికెన్ తినము రొయ్యల్ తినము అసలు ఏ పీ ట్టలు తినము పక్షుల్ని తినము ఏం తినమండి పాలకూర ఆకుకూరలు చికెను చి చికెన్ తినము వేరే వన్నీ తింటం
ఫీష్
ఆ ఇప్పుడు చికెన్ అంటే ఫిష్ అన్న అన్ని మాంసం కిందికి వస్తాయి కద మాంసంలు తినం మేము ము మా పెళ్ళిళ్ళలా కూడా అలా పెట్ట అనమాట పెళ్ళికైనా ఏదైనా ఫంక్షన్ జరిగినా
అన్నీ పప్పు చారు సాంబార్ రైస్ ఆ ఇగ ఇష్టం కర్రీ ఇగ
స్వీట్లైతే ఒక యాభై రకాలు ఉంటాయి గాని చికెన్ మాత్రం పెట్టారండి మా ఫంక్షన్లలా
మ్ హూ వెజిటేబులే యాభై రకాలుగా ఉంటాయ్
ఆ ఫుల్లు పెడతారండి టిఫిన్లు పెడతారు గప్చూపులు పెడతారు కానీ టిఫిన్స్ అన్ని పెడతారు కానీ ఈ చికెన్ మాత్రం పెట్టరు ఆ ఐస్ క్రీమ్ పెడతారండి స్వీట్లయితే బొ చ్చెడు పెడతరండి మా పెళ్ళికి రండి
హ
నేను చేసుకున్నప్పుడు మిమ్మల్ని పిలుస్తా పక్కా ఉంటా కదా ఒక ఆ రోజు ఆ రోజు రోజు మిమ్మల్నీ పిలుస్తాలేండి
గ్యాస్లు అసలు దొరకట్లేవ్ మాది గ్యాస్ అయిపోయింది
కట్టెలపొయి మీదనే ఒండు
కాయీ సిటీలో కట్టెల పోయలు దొరుకుతయా
మా దగ్గర రెండు వందలకి పది కట్టెలు ఇతురంటా అండి
అవునా
పైసలు పెట్టి కొనాలండి మరి సిటీలా
ఓ కాట్టేలు నోనుకుంటేనే పొయ్యేక్కడ పెట్టాలే పోయ్యి డాబా మీద పెట్
ఆ ఎక్కడైనా పెట్టొచ్చాండి అట్లే ముండదు దాంట్లో మీరే ఒక స్థలం చూసుకొని వండుకోండి మరి ఎట్లా తినకుండా అయితే బతకలేం కదండి
అయితే మొన్న మా గ్యాస్ అయిపోయింది ఆ గ్యాస్ అయిపోతే ఏం చేసినాం అంటే అసలు స్ ఒక రోజు అంతా తిరిగింన్ మా ఆయనే ఏం దో ఎం
అయితే లాస్ట్ కి ఏం చేసిర్రు తినలేదా అండి మరి రెండు రోజుల నుంచి
పక్కిటోళ్ళని ఒక రోజు అయింది ఒక రోజు అయినాక మేము ఆ ఒక తెల్లారి లేదు ఇగ ఒక రోజు మొత్తం లేదు గ్యాస్ ఇంట్లే రైస్ కుక్కర్ ఉంది మా ఇంట్లే రైస్ కుక్కర్ ఉంది మా ఇంట్లే రైస్ కుక్కర్ ఉంది ఇగ రైస్ కుక్కర్ దే ఉంది కదా కరిీ పాంట్ల కరీ తెచ్చుకున్నాం ఇగ
అవునా కానీ కర్రీ పాయింట్ల కర్రీ కూడా రేట్ ఎక్కువనే కదాండి
ట్వంటీ రూపీస్ అట్లుంటది మరి ఏం చెయాలి ఇగ ఆ మల్ బ్లాక్ లా కూడా
కి రాదండి అసలు నలభై రూపాయలు యాభై రూపాయలేం రాదు
ఆ
మా దగ్గర ఫుల్ రేట్లైనాయండి కట్టెలు అయితే రెండు వందలకి పది కట్టెలే ఇంటికా మా అమ్మమ్మ వాళ్ళ ఇం ట్లలైతేనేమో ఫ్రీగా దొరుకుతాయి కానీ ఇక్కడేమో ఇంగ పైసలు పెట్టి కొనుక్కున్నాం
మ్ హు
కట్టెలు గ్యాస్ అయిపోయింది పెట్రోల్ కూడా లేదండి మడ మ నాన్న మార్కెట్ పోవాలంటే నడుచుకుంట పోతుండు నడుచుకుంట వస్తుండు
అట్లానే ఉంది బయట కూడా గ్యాస్ అమ్మితే బ్లాక్ కలల్ల అమ్తే మూడు వేలు లకమ్ముతాళ్లు
వామ్మో బ్లాక్ ల మూడు వేలా అండి గ్యాసు మా దగ్గర మూడు వేలు పెట్టినా రావట్లేదండి మీకు బానే దొరుకుతుంది కదా
ఆయన దొరకలే అసలు ఆ మూడు వేలకైనా దొరకలే బయట ఓ సాయంత్రం దాకా అడగంగా అడగండి ఇంటి పక్కనోళ్లు వాాలని అడగంగా దొరికింది అప్పుడు
మరి ఇచీరా మీకు బదులీ చీ ఆ ఎంతకిచిరు
పడ్డెనిమిది వందలకు ఇచ్చిళ్ళు
ఆ వెయ్యి రూపాయనండి అందులో కూడా మళ్ళ బ్యాగ్ గ్యాస్ పైసలు ఆన్లైన్ లో పడతాయి ఇ ఒక నలభై రూపాయలు యాభై రూపాయలు
కరువు పైస్ కరువు దాంట్లున్నప్పుడు ఇయ్యలిగా ఇగ
కరువ్ అవునండి కాస్త కొనాలి ఆరు వేలైన కొనాలి గ్యాస్ ని
ఆ
మీరు అసలు గ్యాస్ ని ఒక రెండు ముందు ఒకటోకటి మీ ఇం ట్లా ఉంచుకుంటైపోయేది ము జాగ్రత్తకి మా ఇంట్ల ఉందంట ఒకటి
మా దంట్లే గ్యాస్ మా పేరు మీద లేదు
ఓ లేదా అండి మరి అయ్యో మీ పేరు మీద మార్చుకోండి మరి మీకే బా తర్వాత ప్రాబ్లమ్ అయితది కదా మళ్ళిట్ల
ఆ
మీ పేరు మీద పెట్టించుకోండి ఆడవాళ్ళక్ పేరు మీద మంచిగోస్తాయ్ గ్యాస్లు రోజు నెల నెల
అ డాడీ కి చేద్దామని చెప్తాంది ఇగ
ఇప్పుడైతే రావులేండి మీరు ఎంత చేసినా కూడా గాని కొన్ని రోజులు అయినాక చెయ్యండి
ఇప్పుడు రాదు ఇప్పట్ల పే పేరు మీద చేయించుకుందామంటే కూడా చేయలే ఇప్పుడు చేయదు ఎందుకంటే గ్యాస్ దొరకట్లేదు గా
అవునట సలు గ్యాస్ లేవంటురు మీలు మీ పేరు మీద చేయించుకుంటేంది పక్క వాళ్ళ ఇంటి పేరు మీద చేయించుకున్న వేస్ట్
ఆ అంతే
అవునా అసలు మాకు ఇక్క అయితే వాతావరణం కూడా చల్లగా ఉందండి అసలు వర్షాలు వస్తునా ఆ కట్టలే ఏమో తడిసిపోతున్నాయి మాయి తెచ్చుకున్నాయి
ఆ హా ఏ మల్ల సిటీలో చాలా పల్లెటూళ్లో అయినా ఎట్లను అట్లా వండుకోని కట్టెల పొయ్యి మీద వండుకోవచ్చు కానీ సిటీలోలు అయితే
మరి మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు కదా అండి మరి నాలుగు రోజులు సెలవులు తీసుకొని
ఆ అట్లా ఎట్లా పోతాం
హ
ఆ
ఇంకా అండి
పోయి మీరే చెప్పాలి
వచ్చినయా మరి
నీళ్లు దొరుకుతున్నాయి కానీ ఇవే గ్యాసే అయిపోయిన దానికో వామ్మ సుకాలు కనబడతానే
ఏమో గ్యాస్ ఉంది గాని అంటే ఇప్పుడు ఈ వారంక అయితే అవుతుది నీళ్ళ కరవండి నీళ్ళలు అసలు ఎండాకాలం కదండి అసలే దొరుకుతలే మా దగ్గర
మళ్ళీ దొరక హాస్టల్లో అయితే ఇంక కసలే దొరకవు
ఆ నేను ఇంట్లో ఉన్నా అనమాట ఇంట్లోకి అసలు నెయ్యి
ఏ ఆహా ఐ ఐ ఐ అ